ఆ
ఉ
ఆ చెప్పు
ఏం చేస్తున్నావు రా
ఏం చేయలా
తిన్నావా ఏం స్పెషల్ చేసారు హాస్టల్లో
ఏ
ఏం చేసారు ఫుడ్డు అంటి
చికెను
ఓకే మాది చికెనే
అంత పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం లేదు
అ
రేపు ఏందో నీ తిరుగుడు
హ అయ్యంది సండే కదా
ప
ఉ
కాల్స్ అయిపోనే నీ చెప్తా
ఆహా
లేదు లేదు
హ
ఏ
చెప్పాల ఎంటి గల్లాల ఫెస్టివల్
పోత ఏమన్నా ఇస్తా
నేను లేదు మాకేమన్నా హాలిడేస్ ఉంటే వస్తా
ఏను
అ ఎలా ఉన్నారండి ఇంట్లో వాళ్ళు
అవును
మీ ఫ్రెండ్స్
ఆ సర అ
అ ఇంకేంటి కాలేజ్ ఇప్పుడే నిద్ర లేచా అ
మంట జీవిస్తండగాదా
నేనేం జీవిస్తామంద
ఉంది ఉ త
ఆ ఆ
సర్లే ఏమన్నా మూవీస్ చెప్పు
అర్థం కాలా
నిద్రపోతున్నావ్ కదా ఫోన్ చేసి
నేం మూవీస్ చూసే అంత టైం లేదు మాకు
బిజీ అయిపోయారు
ఏదో మేము వర్క్కి వెళ్ళేసి వస్తాం తింటాం పడుకుంటాం ఉ
టన్న తన్న
ఏం లేదు ఎలా ఉంది కాలేజు
చాలా ఇప్ప
ఆ ఎ అబ్బాయిలు ఎవరు బాలేరా
మాట్లాడకు
ఉ
బానే ఉంది కొన్నిజు వచ్చే ఇంకా బాగుంది
ఆ హా
గురుజ అచ్చ
అంటే వర్క్ షాప్ అంటే ఏం చేస్త ఏం చేపిస్తారు
స ర్యాప్స్ గురించి మీ పన్ జేస తినేస ఇగ అంటే రైట్ టైం కు టు హైర్ ఏ జీ ఓ
వాయిస్ బ్రేక్ అవుతంది
స్కిల్ స్కిల్స్
ఉ హు
అంటే జాబ్స్క
ఆ ఈ టైం అంటే ఏ ఐ వచ్చింది గదా
ఉ
హు
ఏ ఏం అప్పు బాగు
హలో
ఆ చెప్పుకో
వయిస్ క్లారిటీ లేదుర
వాయిస్ క్లారిటీ లేదంటే నేను నెట్టు మొత్తం వాడేసేసా
అ
ఫోన్ చేద్దామన్న అవ్వదు
ఏం చేస్తున్నావ్ పొద్దున్నుంచి
అసైన్మెంట్ రాస్
పైస ఉంటాయి
ఆ
నిన్ను కాద్రా మా రూమ్మేటోడు ఇ ఇంకేంట్రా విశేషాలు
ఇదా
ఆ హ
మేం స్కూల్లో ఉన్నప్పుడు మా మాక్స్ ఏను ఫ్ నువ్వు అప్పుడు
ఆ
మా మ్యాక్స్ సార్ నన్ను వరే రా నీ పిలుస్తాన్నాడు. ఏం సార్ నేను అ అబ్బాయిని కాదు అమ్మాయిని నన్ను అలా విలుస్తారంటే అమ్మాయి లే రేయ్ రా అని పిలిస్తే బంగార మీరు ఇట్రం డమ్మా బంగారు తల్లులార
ఓ
స
ఉమ్ అంటే బంగారు తల్లలా మీరా
ఆ
ఉమ్
అబ్బాయిని పిలిచేది వేరు అమ్మాల్ని పిలుచుకునేది వేరు
అంటే రే అంటే అమ్మాయిలని రే అంటే బంగారు తల్లలు అంటారన్న
ఆ
ఉమ్
ఇంకేంది
చెప్పాల
హ్మ్
ఎన్నిడేస్ హాలిడేసు
ఎప్పుడ అ
ఫెస్టివల్ ఉందిగదా మధలో
హ్మ్
అ ఉమ్
అవును
హ్మ్ మరేంటి ఫెస్టివల్ ప్లానింగ్స్
ఓకే అండి
హ్మ్ మంచిగా తినడం పడుకోవడం అంటావా
హ్మ్
హ
అంతే కదా ఇంకేం ఉంటుంది
హ్మ్ దేవుడికి దండం పెట్టడాలు ఎవరు
ఏ
ఎవరు
మీ చెల్లి
మా చెలే మా చెలే ఎవరు
ఒక కొన్ని క్రాష్ పేరు
నా క్రాష్ ఆ
నీ మరదలు పేరు
నాకు ఎవరు చేయలేదు అండి
ప్లీజ్
అ మేమంతా డీసెంట్ బాయ్స్
సరే
ఆమ్
చెప్పాలా ఇంకేంటి ఫంక్షన్ ఏమి లేవా కాలేజీల్లో
నాకు నాకేం ఫంక్షన్ ఏం ఫంక్షన్ ఉంటే డ్రసెలు కొనిస్తావా
ఆ వద్దామనేసి
తిరుమల కి రా చాలే
ఆ
వస్తనావా లేదా
వస్తారా
ఎప్పుడు పెడుతుందంట
ఆ ఇంకా ఏం కన్ఫామ్ ఇలా నెక్స్ట్ వీక్ అన్నాడు అంటే ఈ వీక్ కు
ఉమ్ ట్యూస్డే ఎయిమని చెప్పు
చెప్పినా నాకు అటా అవసరం ఉంది
హమ్
నాక యిటా అవసరం ఉంది ఏయి అంటే పంపిస్తాను నాది ఇంకా
కాల్స్ వాళ్ళకి ఇబ్బంది అయితే నీకు ఇబ్బంది లేదా
లేదు చెప్యా నా ఎలా ఉందా ఎలా ఉంది హ హాస్టల్ ఫీజు కట్టాలా ఊరికి వెళ్ళాల్సింది ఉంది సో నాకు డబ్బులు కావాలా అనేసి కాల్ చేసి అడిగినా
ఆ న నన్ను అయితే పోను చేసి చంపేస్తావ్ మరి వాడ్ని
ఆహా చెం చెం
చాల్ యిగా
అర్థం కాలా
నన్ను అయితే మ
ఆ
అవు ఏగష్టాలు బన్ చేయి
అడిగినాను. పంపిస్తాను. పంపిస్తాను. అటనేసి అన్నాడు.
ఎప్పుడు
మా హోటల్ ఓనర్ కూడా కాల్ చేసి ఎప్పుడు కడతావు. ఏమి అది ఇదనేసి అడుగుతాన్నాడు. అది కాకుండా యిమద్ ఇందులో యుద్ధాలు ఒకటి స్టార్ట్ అయ్యి గ్యాస్ సిలిండర్లు పెంచేసారు కదా.
అవును కుయ్యి పెట్టారా
ఆ అ
ఓయి
హలో
కట్టెల పొయ్యి పెట్నార
కట్టల పొయ్యేమ్ పెట్లా గ్యాసే. కాకపోతే గ్యాస్ ఫైవ్ థౌజండ్ అని చెప్తానాడు.
దే దోకటి
ఉమ్ ఒకటి ఐదు వేల అంటే కమర్షియల్ తీసుకుంటారు కదా
పై కాల్స్ అయిపోతే నాద్ అయిపో ఓ
ఆహా హలో
చెప్పు
ఈ కమర్ అంటే హాస్టల్స్ కి హోటల్స్ కమర్షియల్ సిరన్ వేసుకుంటారు కదా ఊమ్ ఆ
నాకే నేర్పిస్తాండవా
ఏదో అలా ఏదో మాకు తెలిసినంత
మా డాడీ దాంట్లోనే గదా ఉన్నాడు అ తెలీదా కోడమ్మా ఇస్
ఏదో మాకు తెలిసినంత మేము చేస్తాం. మేం చెప్తాము. ఇంకా
ఏం రాసావు
హలో
కట్ చేయి కట్ చేయి బిన్న యాప్ పైక్ చేయకుండా కట్ చేసి రె